నమస్కారం అండి
ఇరం బాగున్నారా
ఆ బాగున్నానండి మీరు బాగున్నార
బాన్నామండి తిన్నార
మీరు కొంచం గట్టిగా మాట్లాడండి వినిపియట్లేదు
ఓ అవునా ఇప్పుడు వినిపిస్తోంద అండి
ఆ వినిపిస్తుందండి
ఆ తిన్నార అండి
తిన్నాను మీరు తిన్నార
ఆ తిన్నామండి ఇప్పుడే ఏం తిన్నారు
నేను బియ్యం నుక ఉప్మా తిన్నానండి
బియ్యం నుక ఉప్మా ఆరే సేమండి
మీరు కూడ అదేనా అంటే ఉప్మలో మీరు గోధుమ నూక తిన్నార
ఏమో తెలిదండి మేము బాలకుల స్వగృహంలో ఉంటాము మా బాల్ వలకుల స్వగృహంలో మాకు ఉప్మా పెట్టారు ఆ ఏదో తెలీదండి చట్నీ వేసుకుని అయితే తినేసను చట్నీ వేసుకొని తినేసాను అండి ఏం తిన్నానో తెలియదు
ఉహు మేము బియ్యం ఉప్మా తిన్నాము నీకు తెలుసా బియ్యం నుక ఎట్లా చేస్ స్తరు హలో హలో మీకు తెలుసా బియ్యం నూక ఉప్మ ఎలా చేస్తరో
హలో వినిపిస్తోందా అండి చెప్పండి
మీకు బియ్యం నుక ఒక ఉప్మా ప్రాసెస్ తెలుసా ఎలా చేయాలో
లేదండి నేను అంత మంచిగా వంటలు చేయలేను
నాకు తెలీదు కానీ మా అమ్మ చేసింటే చూశాను
ఓ అవునా మీకు వచ్చా ఇప్పుడు చేయడము
చేయడం రాదు ఊరికే చూసాను అంతే తెలుసుకున్నాను ఎట్లా చేస్తారని
ఓ ఈ కొంచెమన్నా తెలుసుకున్నారా
బియ్యం బియ్యం బియ్యం నానబోస్తారు అవి
ఓ
అవి కొంచెం మళ్ళీ ఆరబెట్టాలి అంటే ఎండలో ఆరబెట్టొద్దు ఆ బియ్యంని ఇంట్లో ఫ్యాన్ కింద ఒక పట్ట మీద ఆరబెట్టుకోవాలి అవి బాగా ఆరిపోయినాక పిండి మిషన్ ఉంటాయి గదా
ఆ అవునండి అవును అవును
అక్కడి పోయి ఊగ లాగా పడతది మనం మామూలుగా ఉప్మాకైతే బయట రవ్వ కొను కుంటాం గదా గోధుమరవ్వ
ఆ అవునవును
ఇది అలా గాదు మనం ఇంట్లోనే ప్రిపరేషన్ అన్నమాట బియ్యం నాన బేసుకొని ఆరబెట్టుకొని పిండి మిషన్ లో నూకగా చేస్తారు దాన్ని ఏ ఉప్మా లాగా జేసుకోని మీకు పంటలు యేయడం వ చ్చా అండి ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా పంటలు
ఆ వినిపి పంటలా హలో
హలో
ఆ వినిపిస్తోందండి
హలో
హలో
ఆ హలో
వస్తుందండి
ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్తోందా ఆ ఏదో అడిగారు
మీకు పంటలేయడం వచ్చా
పంటలా
ఆ
అంటే
ఇవే పంటలు ఎస్తారు గదా కూరగాయలు
ఓ అవా ఆ మేము వేస్తామండి మేము రైతులమే
ఏమేమి ఎస్తారండి మీరు
మేము వరి వేస్తాము
మరి అంటే బియ్యంవే గదా
ఆ బియ్యం వేస్తాము
ఉమ్
ఆ ఇంకా ఏవేవో యేస్తామండి టమోటాలేస్తాము ఫోన్ అయిపోయినాక అది ఇస్తానన్నావ్
అన్నిటికంటే ఏది బాగా డబ్బులు ఎక్కువ వస్తుంది
డబ్బులన్నీ మామూలేనండి అన్నీ నష్టాలే వస్తాయి
అలా ఎందుకండి
సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి వర్షం పడడం పంట నాశనం అవ్వడం
ఉహు మీకు ప్రభుత్వం నుండి ఎటువంటివి ఏం రావా లాం
రై రైతులక అన్నీ కష్టాలే కదండి ఏక్కడ చూసినా పంట చేతికోస్ స్తది అన్న సమయానికి వర్షం రావడం
ఇప్పుడు మీరు ఏ పంట వేసారండి
ప్రస్తుతానికి మేము టమోటా వేసామండి
ఉమ్ ఇప్పుడు టమోటా బానే రేటున్నాయి కదా
ఆ ఉన్నాయి ఉన్నాయి ఇంకా ఇంకా రాలేదు చేతికి
ఉహు ఎన్ని రోజులు టైం పడుతుంది అవి అవ్వాలంటే
అది నాకు తెలిదండి మా తాత మా అబ్బా వీళ్ళు వేస్తారు నేనింట్లో కూర్చొని తింటాను
తేన
ఆ అంతే అండి
ఉహు ఎప్పుడు వెళ్లారా మీరు మీ పొలాల్
ఆ వెళ్తామండి మా తాత వాళ్ళు నేను
నేను దేవకన్యన అన్న విషయాన్ని బాగా నమ్ముతారు నాతో ఏం చెయ్యనివ్వరు
ఉహు అంతా సుకుమారంగా పెంచారా అండి మిమ్మల్ని
నేను సుకుమారినండి
ఉహు
ఏంటండి నవ్వుతున్నారు
ఏం లేదండి మీరు టమోటాలు ఉంటాయి కదా అవి కేజ్ తే ఎంతనే వేస్తారు బయట వాళ్ళకి
అవి అరవై రూపాయలు
ఏందండి
అరభై రూపాయలు
కేజిన
ఆ
రైతులు ఇచ్చేది అరవై రూపాయలు ఇస్తారా కేజీ
నేను రైతుకదు కదండి రైతు బిడ్డను నేను
అదలేడి ఏదో ఒకటి గాని కానీ మీరే అనిపిస్తే ఇక్కడ ఎట్లా ఉంటరు మరి తక్కుఉంటది నాక్ తెలిసి
ఎనభై రూపాయలకి అమ్ముతారు
నాకు తెలిసు తక్కువ ఉంటది మీకు తెలిద్
మేము నాణ్యతమైన టమాటాలు అమ్ముతామండి
అవునా
ఉహు
ఈధ్వర అండి
ఆ వరి ఆరు నెలలకు ఒకసారి మేము ఆ వరి పంటను కోయడం జరుగుతుంది తిండి
హు హూ
పట్టాలు అంటరు వాటిని
ఉమ్ హు అంటే ఏ ఏ కాలంలో వేస్తారు అరి మీరు
ఏమో తెలీయదండి నాకు
ఏందండి మీరు
చెప్పా కదండి నన్ను కొంచెం గొబ్బు చేసేసారు ఇంట్లో వాళ్ళు
మరి ఇంతలానా అండి
నేనే ఏం చేయను పొలం దగ్గరికి యెళ్తానా మా తాత అక్కడే నిచ్చొని ఉంటారు వాళ్ళ దగ్గర పంచే పిస్తూ సరేనా మా తాత వచ్చిన దాకా నేను చూసుకోని ఉంటాను మా తాత యెళ్ళిపోయిన వెంటనే నేను యెళ్ళానంటే
ఉమ్
అమ్మ నేను దిగుతాను వరి పొలంలోకి అని అంటే అమ్మ అమ్మ వద్దమ్మా మీ తాత మళ్ళీ మమ్మల్ల్ని పనుల్లోకి రానియ రమ్మ బుజ్జమ్మా నువ్ దిగద్దమ్మా అంటారండి
అవునా అండి మంచివారండి మీ తాత
ఇలా చేసి చేసే నన్ను ఇట్లా గొబ్బు చేసేసారండి
ఉమ్ హు ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ గదా అవేవ మీరు
అవి అయిపోవచ్చాయండి వేయడం ఏంటి అయిపోవచ్చాయి సీజన్ అయిపోవచ్చింది కదా అవునండి
ఇంకా వస్తాయి గదా జూలై వరకు
వస్తాయి అయిపో వచ్చిందంటే మొత్తం అయిపోయిందని కాదు కదా
ఆహా
ఆ కాదు కదా
ఉమ్ ఇంకేంటండి వి
చెప్పాలండి మీ రే చెప్పాలండి దయచేసి రెండు నిమిషాలు నాతో మాట్లాడగలరా మీరే ఏదన్నా చెప్తూ ఉండగలరా నాకు కొంచెం గొంతు నొప్పిగా ఉందా మాట్లాడలేకున్నాయి ఎక్కువ గొంతు ఎక్కువ నొప్పిగా ఉందం డి మాట్లాడలేకున్నాను మీరే మాట్లాడగలగు
సినిమాకెళ్ళారా ఏదన్నా సినిమాకెళ్ళారా ఏదన్నా మీరు
హలో
సినిమాకి వెళ్ళారా ఏదన్నా
హలో
హలో
ఆ వినిపిస్తుందా అండి
సినిమాకి వెళ్ళారా మీరు ఏదన్నా
అలా చిత్రాలు చూడ్డానికి నేను వెళ్ళనండి నేను చదువుకోవాలి నేను చదువు మీద దృష్టి పెట్ట లే అని మా అమ్మ నాన్న నన్ను బాలికల స్వగృహంలో ఉంచారు
ఆహా అంటే మీరు మరి కాలక్షేపం అవ్వనీకి ఏం జేస్తుంటారు
నేను కాలక్షేపం అవ్వడానికి నేను చదువుకుంటానండి
ఆ అంటే ఎలాంటివి చదువుకుంటారు మీరు డాక్టర్ కన్ ఆ ఏ ఎస్ ఆ ఐ పి ఎస్ ఆ
లేదండి లేదండి నేను మున్సిపల్ ఆఫీస్కి పనిచేయాలన్న నా చిన్నప్పటినుంచి చిరకాలపు కోరిక దానికోసం నేను చదువుకుంటాను
దానికి చదువు కూడా ఉంటుందా అండి నాకు తెలీదు
ఏంటండి
దానికి చదువు కూడా అవసరమా
చదవాలండి ప్రతి ఒక్కటి ఈజీగా రాదు కదా పొద్దున్నే లెగవాలి ఆరు కంట లేగవాలండి నేను ఆరుగంటలకి లేగిసేస్తాను లేచి ఒక గంట వ్యాయామం చేసుకుంటాను ఆ తర్వాత ఉంకొక గంట చదువుకుంటాను
ఉహుం ఎలాంటి వ్యాయామాలు చేస్తారు మీరు
పడుకొని కళ్ళు మూసుకుంటాము కదండి
అదేమి శవాసనమా అండి దాని బదులు పడుకోవచ్చు కదండి
లే నిద్రపోకూడదండి శవాసనం వేసి రెండు కాళ్ళు చక్కగా పెట్టి రెండు చేతుల్ని పొట్ట మీద పెట్టుకొని తల చక్కగా పెట్టి కళ్ళు మూసుకొని వ్యాయామం చేయవలేను
ఉమ్ అట్ల నిద్ర వస్తే ఏం చేయాలండి మరి
నిద్దర రానివ్వకూడదండి మీ మెదడు మీ మాట వినాలి మీరు మెదటి వాటు వినకూడదు
ఆహా సరే అండి అయితే
ఆ సరే అండి ఇందులో ఎందుకు కాల్ని కట్ చేసేకి నాకు చూపియట్లే